హలో
ఆ వినిపిస్తుందండి
ఆ హలో బాగున్నారా
ఆ బాగున్నా మీరు బాగున్నారా
ఆ బాగున్నాను బాగున్నాను
ఏం చేస్తున్నారండి మొన్న బాబు స్టేటస్ పెట్టటి చూశాను టెన్త్ క్లాస్లో మస్తు మార్క్స్ వచ్చాయి
ఆ ఏం చేద్దాం ఇప్పుడు పిల్లలలకు కూడా ఇప్పుడు చదివే ఏజ్లో వాళ్ళకి ఫుడ్ మంచిగా ఇవ్వాలి ప్లస్ వాళ్ళని స్టడీ పరంగా మనం చూసుకోవాలి అన్ని విధాలు చూసుకోవాలి కదా
అవునవునండి మీ వాయిస్ కొంచెం కట్ అవుతుంది నా వాయిస్ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది వినిపిస్తుందిండి
ఆ ఓకే ఓకే ఏం చేద్దాం అనుకుంటుండు బాబు మరి నెక్స్ట్ టెన్త్ అయిపోయిందిగా విప్లమా ఏమని తీసుందాం కుంటున్నా లేకపోతే ఇంటర్ చెపిద్దామన్నా లేకపోతే తన ఇంట్రెస్ట్ ఏముంది అసలు ఏంటి తన
ఇప్పుడు ఇప్పుడు చాలా డిఫరెంట్గా వస్తున్నాయి కదా అందరు ఎం పిసీలు బైపిసి సవుతుండ కానీ ఇప్పుడు ఏ అన్ని మళ్ళ మొత్తం కంప్యూటర్ బేస్డ్ ఎక్కువ వస్తుయి కదా టే మల్ సంబంధించింది
అవునవును ఇప్పుడు ఖచ్చి ఇప్పుడు ఖచ్చితంగా స్పెషల్ స్కిల్స్ ఎక్కువ తీ ఉండాలండి ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఏ ఇ బాగా వచ్చింది కదా
అవును
ఏ ప్రభావం బాగుంది ఇప్పుడు మనం ఎంత కోర్స్ చేస్తున్నా ఇప్పుడు సమాజంలో ఖచ్చితంగా మనకంటూ ఒక స్పెషల్ క్యారెక్టరైజేషన్ ఉంటున్నాయి జాబ్స్ వస్తున్నాయి చెప్పలంటే ఇప్పుడు అందరు ఇంతే చేస్తున్నాం వాళ్ళతో పాటు మన ఇంతే సబ్జెక్ట్స్ తోనే ఉన్నాం అనుకు కు జాబ్స్ కష్టమే అయిపోతుంది ఇప్పుడున్న కాంపిటేటివ్ వాళ్ళు అందుకే మా దగ్గర కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు టెన్త్ ఇంటర్ చదువుకుంటూ కూడా సైడ్ కోర్స్ లాగా చేసుకుంటున్న అన్నమాట ట
అవును అవును ఇప్పుడు నేను చాలా చోట్ల విన్నాను కూడా కొంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు బి ఇప్పుడు ఇంటర్ టైమ్ లోనే గేట్ కోచింగ్ తీసుకోవడము ఏడబ్ల్యూ కోచింగ్స్ తీసుకోవడము అట్లా అంటే సైడ్ బై సైడ్ కొంతమందిర ఏంటి ఆటో క్యాడ్ అని కం టర్ బేస్డ్ ఇం ఉంటయి కదా ఎక్సెల్ మైక్రోసాఫ్ట్ లాంటి ఎడిషల్గా నేర్చుకుంట కుంటా ఉన్నారు అంటే అప్ అప్గ్రేడ్ అవుతున్నారు సైడ్ బై సైడ్
విడియో చూశానండి ఎయిత్ క్లాస్ పాప టెన్త్ ఎయిత్ క్లాస్ పాప ఇప్పుడు హాలిడేస్ అయితే తను ఇప్పటినుంచే తనకి యూ పీ ఎస్సి ఇంట్రెస్టట వాళ్ళు ఎయిత్ క్లాస్ నుంచే స్టార్ట్ చేసిందిసలు నేైతే స్టన్ అయినా అంటే ఇప్పుడు మనకి ఏదైనా బేస్ అనేది ఫిఫ్త్ క్లాస్ నుంచి స్టార్ట్ అయిద్ది కదా పిల్ల ఎగ్జామినేషన్కి తనే ఇప్పటి నుంచి వాళ్ళ డాడీ ఇట్లా ప్రిపేర్ అయిన బుక్స్ చూసి చూసి దానికి అలవాట అయిపోయి ఇప్పటి నుంచే టైం వేస్ట్ చేసుకోకండి నేను మీకు ఒక పంపిస్తాను వీడియో ఒకసారి చూడండి మీరు ఎట్లీస్ట్ సమ్మర్ హాలిడేస్గా సమ్మర్ హాలిడేస్లో మీరు ఒక టూ హవర్స్ స్పెండ్ చేయండి మీకు ఖచ్చితంగా లైఫ్లో ఏదో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంద అని చెప్పి చెప్తుంది అసలు నిజంగా నాకు అనిపించింది స్టన్నింగ్ అనిపించింది అంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో ఖచ్చితంగా అండి మనం ఫస్ట్ నుంచి బేస్లో ఒక ప్లానింగ్తో వెళ్ళాలి ఏదన్నా మనం అనుకుంటాం కదా ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్ బట్టి అందులో వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా మనం కనుక్కోవాలి
చాలా మంది రోయి ఎయిత్ సెవె అంత నుంచి ఐ ఐ టీ అవీ ఇప్పిస్తున్నారు గమనించారా మీ ఐ ఐ టి కోర్స్ అయన్ని
ఆ అవునండి అయితే నేను కూడా అడిగా చెప్పండి
ఐ ఐ టి కోర్సులు అని మళ్ళీ ఇప్పుడు టెన్త్ తర్వాత మనకి ఇప్పుడు ఇంటర్ అప్పుడు మనకి ర్యాంక్ మంచిగా ర్యాంక్ రావాలని ఎం పీ సి తో బట్ నీట్ కోచింగ్ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా సైడ్ బై సైడ్
అవునవునండి అప్పుడేంటి ఈ సెట్ రాస్తే ఏదో ఒక కాలేజీలో వస్తే చాలే అనుకునేది ఇప్పుడైతే అసలు ఆ నీటే కాగానీ ఖచ్చితంగా వీటికి చానా కాంపిటీషన్ ఉండడం వల్ల ఎప్పటి నుంచి ఒక టూ త్రీ ఇయర్స్ నున్ ముందు నుంచే స్టార్ట్ చేస్తున్నారు అప్పుడు వేసిన పిల్లలు కూడా వాళ్ళ మైండ్ ఇంకా అట్లా ట్యూన్ చేసి చేయడం బెస్ట్
అమ్మో రైట్ నేను ఇప్పుడు అదే పాయింట్ చెప్ప పోతున్నా మీరే అదే చెప్తున్నారు ఏంటంటడి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కొంచెం బిజీ లైఫ్ లో పెట్టి వాళ్ళ మైండ్ సెట్ కొంచెం మారుస్తా ఉంటే వాళ్ళు కూడా ఇప్పటి నుంచే అవగాహన వస్తది వాటి మీదే ఎట్లా చదవాలి ఏంటిని మైండ్ కొంచెం ఒకేసారి బడ్డన అయిపోయిది ఇప్పుడు ఒక ఒకేసారి మూడుంట మనమేం చూడండి ఒకేసారి ఒక ఫైవ్ అవర్స్ కన్ను కూర్చని చదవాలంట చదవలేము ఇప్పుడు ఇవాళ నుంచి రోజుకు ఒక గంట కూర్చోవడం రేపటి నుంచి అంటే ఒక వన్ వీక్ తర్వాత ఒక టూ అవర్స్ మా మాట్లా కూర్చోడం ఒక వన్ వీక్ తర్వాత త్రీ అవర్స్ కూర్చోడం అట్లట్ల స్టెప్ బై స్టెప్ మనం బిల్డ్ చేసుకుని పోతేనే కొంచెం మైండ్ కూడా సెట్ అవుతూ ఉంటది అలవాటు పడుతూ ఉంటది
ఇప్పుడు మా మా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకోండి కొంతమంది మా దగ్గర వాళ్ళ పిల్లలట ఇప్పుడు సమ్మర్ లో ఎందుకు లే ఖాళీగా ఉండడం అని చెప్పేసి మ్యాక్స్ స్ట్రిక్స్ నేర్చుకుంటున్నారట మ్యాక్ట్రిక్స్ చిన్నా చిన్ చిట్ట ఇప్పుడు కొన్ని కొన్ని ఎగ్జామ్స్లో ఫ్రాక్షన్స్ ఇస్తారు ఇవన్నీ చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ కదా లెంగ్త్యి ప్రాసెస్ కదా వాళ్ళు ప్రాసెస్ వాళ్ళు చిన్న చిన్న ఇప్పుడు అబాకాస్ అని ఫింగర్ మ్యాక్స్ అని ఇట్లాంటి చిన్న చిన్న వేదిక మ్యాక్స్ ఇవి ఉంటాయి కదా ఇట్లాంటివి కూడా పిల్లల్ని మనం మొ మోటివేట్ చేస్తే వాళ్ళు ఇవి కూడా నేర్చుకుంటారు ఇప్పుడు చూడండి మనసే చూస్ చూస్తూనే ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో ఇట్లాంటి వేదిక్ మ్యాథ్స్ అని సైన్స్కి కూడా కొంచెం స్పెషల్గా ఇప్పుడు సైన్స్ మ్యాథ్స్ ఖచ్చితంగా పిల్లలకి ఇంట్రెస్ట్గా నేర్చుకోవడమే అండి తప్పదుగా అవి
అంతే అంతే సైన్స్ మ్యాథ్స్ ఖచ్చితంగా ఉండాలి ఏ జాబ్ కైన రెండు సబ్జెక్ట్స్ మెన్ కదా
ఆ ఇంగ్లీష్ ఇట్లాంటివి అంటే ఏదైనా స్కిప్ చేసుకోవచ్చు ఓకే టెన్త్ తర్వాత ఇంటర్ తర్వాత అవి ఉండవులే అనుకోవచ్చు అంటే ఇంటర్తో మనకంత లాంగ్వేజెస్ కి ప్రిఫరెన్స్ ఇయ్యము కదా
అవును రైటే
సైన్స్ మ్యాథ్స్ అనేవి ఇక ఖచ్చితంగా ఇక పిల్లలు బాగా కష్టపడగలుగుతేనేం సైన్స్ ఫీల్డ్ తీసుకెళ్ళాలండి నీట్గాని ఇట్లాంటి పిల్లలకి కొంచెం మ్యాథ్స్ బాగా ఇంట్రెస్ట్ ఉంటేనేేమో ఇప్పుడు ఐ ఐ టి ఇవన్నీ వస్తున్నాయి కదా ఐ ఐ టి అని చెప్పి లేకపోతే ఐ బి ఎమ్ ఇట్లాంటివి చూపిచ్చే ఇంట్రెస్ట్ని బట్టి మనం పిల్లల్ని తీసుకెళ్తే బెస్ట్
అయితే నేను ఐ ఐ టి కోచింగ్ ఇప్పిస్తే బెస్ట్ అనిపిస్తుంది అండి అంతేగా
లాంగ్ టర్మ్ తీసుకు తీసుకొంటారాండి
ఆ లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు టెన్త్ తర్వాత ఏం చేస్తాం అంటే నేను డిప్లమా అది ఇప్పి ఇస్తాం మంచిగా డిప్మా దా ఇష్టంమైన సబ్జెక్ట్ మీరు చేపిస్త అతే కోర్స్ మీద అవగాహన బేస్ వస్తది దాని తర్వాత ఏం చేద్దామన్న ఫస్ట్ అది వస్తుంది ఇంటర్ కంటే అది బెస్ట్ కదా అనిపిస్తుంది ఆ టెక్నికల్ ఫీల్డ్ అయితే తొందరగా గిటిన్ అవుతారు కదా
అవునవును మీ బాబు కూడా అదే ఏంటి స్టంటున్నారా
అదే అంటుంంది తను కూడా అంటే తొందరగా సర్వే చూసుకోవాలి కదా మనం కూడా
అవునవునందండి అంటే ఏ సబ్జెక్ట్స్లో మార్క్స్ ఎక్కువ వస్తే ఆ సబ్జెక్ట్ తీసుకోండి అని కొంతమంది పేరెంట్స్ ఫోర్స్ చేస్తారు అట్లా కాకుండా పిల్ల ఏది ఇంట్రెస్ట్ అయితే అదే పోనిర్డం బెస్ అండి ఇప్పుడు మ్యాథ్ సబ్జెక్ట్లు ఎక్కువచ్చినాయిరా నువ్వు ఇంజనీరింగ్ చే అట్లా చెప్పకుండా వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్టో వాళ్ళ ముందుకు వెళ్ళడం మనం చ్ వాళ్ళ వేలో మనం కూడా కొంచెం వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి
అవునండి ఇప్పుడు చూసుకున్నార పేపర్ లో కూడా ఇప్పుడు వసుంధర ఇట్లాంటి న్యూస్ పేపర్లలో మనకి మెయిన్ న్యూస్పేపరలల్లో పిల్లల గురించి స్పెషల్ కాలమ్ ఇస్తున్నారు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ గమనించుకోవాలి వాళ్ళ అంటే మన వాళ్ళ హ్యాబిట్స్ గమనించుకోవాలి అన్నిగా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ స్టడీ కానీ ఒకటి ఒకటి లింక్ అయి ఉంటాయి అంట ప్రతిదానికి పిల్లలకి ఒక్క లింక్ ఉంటది కద ప్రతిదీ మనం గమనించకుంట పిల్లల పెంపకం అని రోజు ఇస్తా ఉన్నారు కోాలంలు ఇస్తున్నారు
అవును అంత కాదు అంత కాదండి ఇక చిన్న చిన్నవి దాదాపుగా మీరు చూస్తున్నారా చిన్న చిన్న డాక్టర్స్ని కన్సల్ట్ అవుతున్నారు పిల్లలు మొండికి తయారైపోతున్నారంండి కొంచెం వాళ్ళకి మోటివేట్ చేయండి అని చెప్పేసి డాక్టర్స్ దగ్గరికి వెళ్స్తున్నారు చాలామందిలు పిల్లలు అసలు మాట విన్నట్లేదు అని చెప్పేసి ఫస్ట్ నుంచి గార్భం ఎక్కువైపోతుంది పిల్లలకి దాని వల్ల ఏంటంటంటే పెద్దనా కు పేరెంట్స్ మాటకు వినకుండా ఉండడం మొండిగా చేయడం అందులో తోడు సెల్ఫ్ ఫోన్ ఎక్కువ చూసినా వాళ్ళ మ మైండ్ అనేది చాలా కన్వర్ట్ అయిపోద్దటండి పిల్లలక సెల్ ఫోన్ చానా దూరంగా వచ్చితే అంత మంచిది అని చెప్పి తున్నారు నేక్ ఇక్కడ కొని కొన్ని ఇంటర్వ్యూ చూస్తాను పిల్లలకి కొంతమంది పిల్లలు ఏంటంటే నాకు అది కావాలని మొండి కూర్చొని ఇక ఇంకా అదే కావాలి తప్ప నాకు అది కా అది ఇస్తేనే అన్నం తింటారు అట్లా కొంతమంది ఉంటారు
అవును రైటే రైటే
వాళ్ళ మైండ్ ఏంటంటే అట్లా సెట్ అయిపోయిద్ది నేను అన్నం తినకుం ఉంటే వీళు ఎట్లా ఎో నాకు ఇస్తారు అన్న ఉద్దేశంతో ఇక ప్రతిసారి వాళ్ళు అలా మండ్ చూజ్ చేసు కుంటారు అట్లా కాకుండా కొంచెం వాళ్ళకి అర్థమయ్యేటట్టు కొంచెం చెప్పడం ఇట్లాంటివి ఫస్ట్ నుంచి నేర్పించాలి మనం కూడా ఇప్పుడు కొంచెం పెద్ద పిల్ల నైతే అసలు
పిల్లల మైండ్ సెట్ మనం మార్చడం చాలా ఇంపార్టెంట్ మీరు అన్నట్టు వాళ్ళు చదువుకోవాలి వాళ్ళు ఎక్కువ ఎక్కువ ఇట్లా ఊకే అంటే ఎక్స్ట్రా ఆక్టివిటీస్ తగ్గించుకని కొంచెం చదివే మీద కాన్స్రేషన్ ఎక్కువ పెంచుకొని మైండ్ లో అంటే ఈజీగా బిల్డ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇవాళ రేపు హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్ కూడా ఇంపార్టెంటై
అవునండి ఇప్పుడున్న పిల్లలకి సెల్ ఫోన్లో గేమ్స్ ఆడడం అనేది అసలు చాలా ఎట్లా అంటే వెన్నత పెట్టిన విద్యలాగా అయిపోయింది కాగానీ అసలు ఫోన్ లో గేమ్స్ ఆడడం అనేది అసలు చాలాన్ వర్క్ ఎవైడ్ చేయాల కానీ ఇప్పుడు పబ్జీ అట్లాంటి గేమ్స్ ఆడడం వల్లక వాళ్ళ మైండ్ సెట్ కూడా అలా ప్రిపేర్ అయిపోయిద్ది అంట
అవును పిల్లలకి మనకున్నంత ఓపిక ఉండట్లేదండి డి వాళ్ళకి తొందర షార్ట్ టర్మ్ లోనే అన్ని వెళ్ళిపోవాలి ఓవర్ నైట్ స్టార్స్ లాగా షార్ట్ టర్మ్ లో అన్ని రావాలంటా ఉంటారు పిల్లలు అప్పట్లా ఇప్పుడు మనం అనుకోండి చాలా ఓపిక్ ఉంటా ఉంటారు ఇప్పుడు పిల్లలు అలా లేరు
ఆ ఇప్పుడు ఏదైనా వస్తు కావాలంటే అది ఇవ్వాల్సిందే ఇప్పుడు నాకు కావాల్సిందే అంటుండ్ర మరి ఆన్లైన్ షాపింగ్ వచ్చాక బుక్ చేసు ఇక పిల్లలే బుక్ చేసేస్తున్నారు మా
అవును మనప్పుడు ఎట్లుందండి ఇప్పుడు మన అక్కు వాళ్ళ డ్రస్సులు మనం వేసుకోవడము లేకపోతే మన బుక్స్ మన ఫ్రెండ్స్ బుక్స్ మన సీనియర్స్ బుక్స్ కొనుక్కోవడం అట్లా జరుగుతుండ అప్పట్లో ఇప్పుడు అట్లాగాదు అన్నీ కొత్తయ కావాలి పిల్లలకి
అంటే మన దాదాపు వాళ్ళకి ఇక్కడ కొంచెం ఏదనా అడిగిన ఎమ్మటి కొనిపకుని ఉండాలటంలి నీను మనగ దాన్ జస్ట్ చదివేటప్పు ఇప్పుడు విన్నా కొదిమంది పిల్లలు ఏంటంట అంటే అడగనే ఏమ్మంటే కొనిస్తుంటే దాని వాల్యూ తెలియక దాన్ని పాటు చేసేస్తున్నారు ఇంకోతమంది పిల్లలు స పలు కావాలంటారు కొంతమందికి అవి మనకి యూజ్లో ఉండవు కొన్ని వీడియో గేమ్స్ అని ఇప్పుడు ఒక్కసారి వాడతారు మళ్ళీ పక్కబడేస్తున్నారు పిల్లలు ఇట్లాంటివి కూడా చాలా వరకు అవాయిడ్ చేయాలి పిల్లల్ని పెంచేటప్పుడే మనం కూడా సరే అండి అయితే మీ సార్తో మరి డిస్కస్ చేసి ఒకవేళ ఏమైన్నా సజెషన్స్ కావాలంటే ఒకసారి మా సార్ కూడా లెచ్చరలేే కదా స కాల్ చేయండి మరి తన తెలిసిన తను తెలిసిన కాలేజెస్ కూడా ఉన్నాయి ఒకవేళ ఏమైనా రికామెండేషన్ అయినా మాట్లా అదే అసలు ఏ కాలేజ్ లో చదిపిస్తున్నారు అడగమ
కనుక్కకొని చెప్తా అండి ఓకే అండి
ఆ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాలేజ్ లో జాయిన్ చేపిస్తే జాయిన్ చెపియండి అది కూడా మీ ఇంట్రెస్ట్ డిప్లొమా అంటున్నారుగా మీరు ఒకవేళ ఏదనా ఉంటే ఒకసారి కాల్ చేసి మాట్లాడరాదండి ఓకే అండి మరి ఉంటేనండి ఓకే